హాయ్ బ్రో.
ఆ హలో బ్రో ఎట్లునవ్.
ఆ బ్రో ఏం చేస్తున్నావ్.
ఏముంటుంది రా మామూలే.
హహహ ఏం బ్రో ఏం బోరా బోరావుతుందా.
బోరా బోరా అనేది కాదులే ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాను ఊరికే.
ఆహా ఆహ్. ఆ గర్.
హే లే నువ్వు అంత సీనుల్లే. నజిమ్లే నాకే ఏం లే అంత సీన్లేదు. నేను అదే అది ఏంది లేదు వాషింగ్ మిషిన్ దానికి వచ్చి కా వెయిట్ చేస్తా నేను. అది మిషన్ ఏందో అది వెళ్ళిపోయిందంట సరిగ్ పని చేస్త లవ్ తిరిగితే తిరుగుతుంది తిరిగెలు.
నేన నేను సజెషన్ అంతే సజెషన్ ఇవుతును నీకు. ఏ కలితను పెట్టుకో లైఫ్.
మరి నీకు నీకెంతమంది ఉన్నారు బ్రో మళ్ళీ నువ్వు విన్ని చెప్తానవ్ మళ్ళీ ఎంతమందున్నారు.
అ లేద్ బ్రో అందిక్ కిరాదె అంతే నాకు మెంటేన్ చేయనికి చావలేద్ బ్రో
ఇది నాది సేమ్ సెమ్ ప్పులే బ్రో బట్ నేనేమి అంటే కొంచెము నా గురించి నేను తప్పుడు వేసుకునే దానికి కాదు, ఇప్పుడు ఎవరికన్నా పోయి చెప్పినామంటే ఒకవేళ బై మిస్టేక్, ఇట్లా ఏదో ఏదో ఒక యాంగిల్లో లో నచ్చినా కానీ మేంటెనన్స్ అనేది కష్టం బ్రో నాకు వచ్చే సాలరీ నేనే దాన్లో ఏం చేయాలె ఏం కత్ అందులోను హ్యూజ్ ఎక్స్పెక్ట్ టేషన్స్ మా ఇంట్లో నా మీద హ్మ్ అది నేను తప్పు చేయను అనేంత వరకు అందుకని నేను తప్పు చేయను చేయ్యకూడదు. అంతేగ అంతే నేను పెద్దోడు మా ఇంట్లో అందరికి కినా ఆ అందరి కన్నా అంటే మా పిన్నమ్మ వాళ్ళు వాళ్ళందరు రి కన పెద్దోడు నే వన్ దే ఎట్లుండాలంటే నేను కరెక్ట్ ఉంటేనే వాళ్ళకేమని నేను చెప్తానా లేకుంటే, ఇ నాదేమైన్నా జరిగి నే తప్పు జరిగింది నేను తప్పు చేసినాను అనుకో నేను చెప్పాకయలదు ఫస్ట్ నిన్ను నువ్వు చూస్ కో అది ఇది అని చెప్తా కావాలంటే
అది నిజం బ్రో అది నా ఫేస్ చేసాను ఒకసారి అహ్హ హా ఆ
యా ఐమ్ నువ్వేమి నువ్వు చేస్తే ఏది కాదు నేను చేసేతప్పు అది ఇది అట్ల ఇబ్బంది అయితుంది మళ్ళా
అదీ నిజం బ్రో
పోకూడదు అనుకో నెను అంతే ఎందుకంటేం మేము చెప్పేటట్లు ఉండాల అంతే అట్లా అది కాక మా పేరెంట్సు. తల దించుకోకుండా ఉండాల అట్లా అది మెయిన్
అంటే పెద్ద పెద్ద కొడుకు రెస్పాన్సిబిలి
ఆ అంతే బ్రో అంతే కానీ టైం వచ్చినాడు అవే జరిగేవి జరుగుతాయి అంతవరకు నా పని నేను చేస్సాను రాన్నంత వరకు అంతే హ్మ్ అంతే హుహ్ టైం వచ్చిన నన్ను చూసుకుంటారు దరిగి
ఆ ఆ అది ఏమంటే అంటే ఈ కామన్ కామన్ క్వశ్చన్ బ్రో ఎందుకంటే ఆ బెంగళూరులో ఐ టీ ఐటి కంపెనీలో వర్క్ చేస్తా అంటే అందరికి వస్తుంది, ఒక థాట్ వస్తు
ఉంహ్ ఊ ఊ ఉ
అంటే గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని చాలా టే సాటర్డే సండే వీకాఫ్,
కరెక్టే బ్రో ఎట్లుండాలంటే
ఆ
మీ ఇంట్లో జీరాక్స్ ఎక్స్పెక్టేషన్స్ నీకేమి జస్ట్ టో నీకు జస్ట్ ఫ్రెండ్లీ కావాల పెండ్లనే కాదు కాని ఇంకేన్నాన్నా కొంచెం జీరో ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ నువ్వు మీ ఇంట్లో వాళ్ళ ఈ నువ్వు నీ అమౌంట్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది అంతేం ఉండ కూడదు. అంటే నువ్వు జస్ట్ ఊరి కే నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు జాబ్ చేసినట్లు ఉండాల. ఓకేనా అట్లుంటే పర్వాలే బట్ కని జాబ్ కు ఈ రోజు నీకు నడుగు ఈ మంత్ నీకు జాబ్ కష్టం అనుకో సపోసు ఈ నెల నీకు సాలరీ, అయిపాయే నెక్స్ట్ నెలకి అంతా, నెక్స్ట్ నెల కాదు. నెక్స్ట్ ఒ టెన్ డేస్ లో మొత్తం ఇబ్బంది అయిపో మళ్ళ వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తరు. ఇయలేదు ఇంగా డబ్బులు ఇయ లేదు, డబ్బులు కట్లేదు, చిట్టీకి కట్లేదు అది ఇది అని. ఇన్ని పెట్టుకొని మన దాంట్లోకి అసలుకి ఏలే పెట్టకూడ అంత వరకు ఫస్ట్ ఎవరన్నా ఉన్నారంటే ఒ పది అడుగులు దూరం లో ఉంటాను. మెల్లిగా ఇట్లా వెళ్ళిపోతాను. అంతే వాళ్ళు ఉన్నాగాని.
అంతే నీ దృష్టిగా ఏమో ఏం రెస్పాన్సిబిలిటీ
ఆ ఫస్ట్ అవన్నీ దాని తర్వాత ఏవైనా కానీ ఇంక ఇబ్బుడేగాదు ఇంగా పదేలైన ఇట్లే ఉండల అంతే
ర్ మీన్స్ అంటే ఆ బెంగళూరు గర్ల్స్ అన్ని
రో ఫుల్ బ్రో ఇక్కడ మొత్తం ఎట్లా అంటే మొత్తం సిమ్ కి ఒక సెల్ లో నాలుగు సిమ్లు వేసినట్ల చాలా అర్థం. అందరినీ అంటాలే బట్ నైంటి నైన్ పర్సెంట్ అట్లానే ఉన్నారు బ్రో.
ఆ అదిజాతాం అంటే ఇప్పుడు ఎలా ఎంత
అనుగుడు దు బట్ నైంటినైన్ పర్సంట్ అట్లే ఉన్నారు అందులోనూ చానా కష్టం నిజము అంటే అంటేే మగ పిల్లలు లేరని కాదు
హ్మ్
హ్మ్
అంటే ఇగ అన్ని ఈ లౌవ్ గివ్ అన్నీ ఇప్పుడు ఈ జనరేషన్లో వర్కౌట్ అవ్వలేదు బ్రో అది నిజం కద అన్ని అంటే అన్ని ఫీలింగ్ స్ చేస్
హా హా ఓకే ఓకే అంతే కదా ఇంక అదే చేయదు అదే జరిగేది ఇంకా
ఆ నిజం బ్రో
దానికి మనం ఎంత దూరంలో ఉంటే అంత జాగ్రత్తగా ఉంటాం అంతే
అది నిజం బ్రో
ఎంత దూరం ఉంటే అంత అంత్
అంటే ఇంతవరకు కొం కనీ కోసం ఒక పాస్ట్ కూడా లేదా నీకు ఇగో
లేదు పాస్టంటే ఏదో ఉ లేదా బ్రో స్కూల్ లో ఏదో నిబ్బా నిబ్బి ఏజ్ లో ఏదో స్కూల్లో నిబ్బ నిబ్బి ఏజ్ లో ఉంటుందం అంతేగాని ఆ ఏదో అయిపోయిందిలే బ్రో దాన్ని ఎందుకు ఊరి అ
అది నిజం బ్రో అంటే అది అంత టైం లో అంత టైంలో లవ్ అది లవ్ అన్ని అన్నా లవ్ పేరూ సూట్ అవ్వ లేదది. కేంది
మ్మ్ హ్మ్ అంతవరకు అంతే బ్రో వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయ్యి కొడుకు పోతావ మరి అట్ల అది వాళ్ళు గూడ లవ్ మ్యారేజ్ క్రియా వాళ్ళువెళ్ వెళ్ళి ఇంట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మే అది నువ్వు నన్ను అర్థం చేసుకో, బట్ నేను చెప్పినావిడేమో ఏమో నాకేం చెప్పు న్నారంటే ఎక్స్పెక్టేషన్స్ దిస్ ఇస్ నాట్ ద ఐ మీన్ ఇట్ల చేయకూడదు. ఇదిగాదు ఇదంతా ఇదిలా గాదు నేను చదువుకోవాలా మా పేరెంట్సు అది ఇది అని నాకు ఇట్లా చెప్పింది. నేను చెప్పినా కూడా
హ్మ్
సేమ్ ఇదే మాటే ఇట్లే ఇట్ల చెప్పింది ఇది ఎందుకు అది ఇది అని బట్ కట్ చేసి ఓ ఫో ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళే
లవ్ మేరేజో అది అది లవ్ మేరేజో
లవ్ మ్యారేజు ప్లస్ ఎళ్ళ్ వేరేదగ్గరకి ఐ మీన్ వాళ్ళ ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుంటే మామూలుగా ఎక్కడికో పోయి ఎక్కడో వెళ్ళిపోయి గుళ్లో పెళ్లి చేసుకొంటది.
ఓ ఇది అమ్మాయంటే
ఆ ఈ ఇట్లావన్నీ చూసినాక ఇం ఎలా చ
అది నిజం బ్రో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఎందుకో ఎందుకురా ఇది
కానీ అది ఏం జరిగినా మన మంచికే అంతే బ్రో అప్పుడు ఏదో తెలియకుండా చేసినమ్ అది ఇట్లే కంటిన్యూ ఈడిదాక వచ్చింది అనుకో ఇబ్బంది అయిపోవు నాకి ఖచ్చితంగా ఈ పాటికి ఆ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో మ్యాచ్లు అంట అంటారు అది ఇది ఏంటంటే నాకుడ టెన్షను
ఆ అది వెళ్ళిపోయిందే ఏమో వెళ్ళిపోయిందే ఒక మంచి మాట అన్నమాట ఎందుకంటే ఆలీజ్ వెల్ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అలా జరుగ తాంటే
స్టేషన్స్ ఇప్పుడు నాకువరు ఫ పోన్ చేసి నాకు ఇట్ల మ్యాచ్ చూస్తున్నారు మేమోట్ చేయాలి ఇట్లు చెప్పేవాల్లు తరు ఆ ఆ అంటే కన్ను మూసుకు మరసాంగలు నిద్రపో నిద్రపోగలను ఇట్లా ఆలోచనలు ఉండేళ్ళు అంతే మహాయతే నేనేమి ఈ రోజుగాకు నెట్లాట్ ఇట్లో మా ఇంట్లో వాళ్ళ చూసుకుంటారు అంతే
ఆ ది బెస్ట్ బ్రో
అట్లా
హ్మ్ ఇంటే నిజం బ్రో అంటే ఇడ ఇప్పుడు ఏమరా ఆ కంపెనీ కంపెనీలో ఏరా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా హలో హలో హలో హలో హాయ్ బ్రో వినపడుతుందా హలో
హలో
విన పడుతుందా
హలో
హ హలో చెప్ప బ్రో
హలో
బ్రో వినపడుతుందా
చ ఇనుపడుతుా నన్న కట్టాయి బరా అందుకు
అవునా అదే తే ఏమోే ఎందుకు నెట్వర్క్ రాలేదా కరెక్ట్గా
బ్రో
ఆ ఇప్పుడు వినపడుతుంది
మ్మ్ మ్మ్ ఎదోటయిపోయా అంతే పో
అంటే ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ లేదా ఇప్పుడు
క్లోజ్ క్లో ఎన్ని మ పులిలో ఉంది
హా
ఎవరు నా ఫ్రెండ్సా
ఆ ఇప్పుడు ఈ నీ కంపెనీ ఈ వర్క్ చేసా కదా నువ్వు ఆ కంపెనీ
కంపెనీలో ఆహా లే ఎద్ బ్రో నా క్లోజ్ ఫ్రెండ్ అట్లంటే క్లోజ్ అనే ఏం లేదు బ్రో జస్ట్ నార్మల్గా కంపెనీ వరకు బానే రండి అట్లా అంటే ఇంగా మాముల్ అంతే బ్రో ఎక్కువేం లేదు ఏమంటే ఏమి అనేంత వరకునే అంతే వర్క్ వరకునే మీతో ఏం ఎక్ మాట్లాడల్లే ఇదో నాలుగు జోక్ లేస్ పొద్దున్నే కొంటా వెళ్ళొచ్చేస్తా అంతే అంతకు మించి ఏముండదు
ఓకే ఓకే అంతే ఆక్కడ జస్ట్ ఆ వర్క్ వర్క్ చేస్తే ఆ టైమ్ లో టైమ్ పాస్ కింద మట
అంత ఒక ఏదో నాలుగు జోక్లూ చెప్తారు ఒక నాలుగు మీములు చెప్తారు తో నవ్వుకుంటాము ఏదో టెంపరరీ బాగానే అంటే వర్క్ ఫీల్ కాకుండా జస్ట్ ద ఏదో ఒకగా దీనికి ఏదైంది జైల్లో ఉన్నట్లు కాకుండా కొంచెం కో రిలీఫ్ ఫీల్ అయితాము అట్లా అంతే ఏదో ఒక కమ్యనికేషన్ ందు పెరుస్తుంది నాక్కొంటాము అట్లా అంతవరకు ఇంగేం ఎక్కువ ఫ్రెండ్స్ ఎంలేరు ఇంగా ఆడపిల్లలు ఉంటారు బట్ ఇంగేమీ వేరే అసలు వాళ జోలికిగని పోను అసల్కి వాళ్ళ ఎవరో నేన్ ఎవరో అన్
మ్మ్ అంటే మీ కంపెనీ లేవ్
మ్మ్
మీ కంపెనీ లే హ చెప్పప్ప చెప్పు
చెబ్ప్ చె చెప్ చెప్ నె చెప్తుంది
అంటే మీకు అంటె వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమర ఇస్తారా
హ్మ్ ఎప్పుడో ఒకసారి ఇస్తస్తంద బ్రో బట్ ఏం డైలీ అయితే ఈరు బట్ కొంచెం సీనియర్ లెవెల్కి ఒకటి టూ ఇయర్స్ తీ ఇయర్స్ తర్వాత సీనియర్ లెవెల్ రీచ్ అయితే నువ్వు ఎక్కడున్నా కాని ప్రాజెక్ట్ ని ఎవరు ఏ ఏ వేరే వాళ్ళు ఎక్కడున్న గని నువ్వు హ్యాండిల్ చేయగలవు అది ఇది అనేది అంటుంటే మీ ఇ ఖచ్చింగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు తీసుకోవచ్చు కావాలంటే బట్ ప్రాపర్ రీజన్ ఉండి ఇయర్లీ ఒక వన్ టూ త్రీ టైమ్స్ ఒక వన్ మంత్ టూ మంత్స్ తీసుకొని ఇచ్చి కావాలంటే వన్ మంత్ అట్లా ఒక్కొసారి అ ఇదిగా అంటే మళ్ళా ఇబ్బంది బట్ లేదు ఒకవేళ నువ్వు ఇప్పుడు మాకి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది నేను వీక్లీ ఒక టూ టూ డేస్ వస్తాను త్రీ డేస్ వ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నువు మాట్లాడుకున్నాం అంటే వాళ్ళ దగ్గర ఐ మీన్ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది బట్ వాళ్ళు శాలర్ వేల ఇంక్రిమెంట్ లో గానీ అవన్నీ తక్కువ ఇస్తరు కొంచెం ఇప్పుడు సపోజ్ ఇంక్రి ఈ ఈ సారి మీ అన్యుల్ ఇయర్ కి ఇంక్రిమెంట్ ఒక టూ తౌసండ్ నెక్స్ట్ ఇయర్ నెక్ తిక్స్ సెవెనే ఇస్తారు ఎందుకంటే నీ ఎక్మెంటేషన్ పీ జి ఎస్ గానీ అవన్నీ ఏమి లేవు కాబట్టి ఇచ్చినది తీస్ లేదంటే ఆఫిజ్ రా అంతే అట్లా చెప్తారంతే ఏమన అంటే
కే ఒకే బ్రో ఒకే మనం మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్